ఏం జెస్
ఏం లేదు బ్రో మీరు ఏం చేస్తున్న ఆ తినం బ్రో
సిన్నవా
ఆ తిన్న తిన్న తిన్నరా మీరు
ఏం కర్ర
ఆ బ్రో
ఏం కర్రీ
పప్పు బ్రో మీది ఏం కర్రీ
అర్ధం కాల
పప్పు పప్పు బ్రో మీది ఏం కర్రీ
మీక్ పెళ్లి అయిందా బ్రో
ఆ అయ్యింది బ్రో ఇద్దరు పిల్లలు
ఒక్క నిమిషం బ్రో
ఆహ్ ఓకే ఓకే.
రోమ్.
బ్రో.
ఉమ్ ఇంకా ఏం సంగతులు.
అరే తొమ్మిది అయిందా బ్రో ఇల్లు ఉందా.
మేము కాళే బ్రో మేము బ్యాచ్లర్ము ఎవరైనా ఉంటే చెప్పండి.
పిల్లలే కదా బ్రో.
లేదు బ్రో మాకేవళు పెడుతారు బ్రో
అవునా బ్రో.
నా.
ఇట్ రోజు ఇవ్వు ఇవ్వు అని ఇప్పటూడా.
అర్థం కాలే బ్రో.
ఇపట్లలలో కూడా సింగిల్స్ ఉంటారా అంటున్నా.
హలో.
ఇప్పుడు కూడా సింగిల్స్ ఉంటారా అంటున్న బ్రో.
ఉంటాను ఏం చేద్దాం. నేను ఒకటి ట్రై చేస్తాను వర్కౌట్ అయితలేదు బ్రో ఎలా. పొద్దులా ఒక బస్సు వచ్చిందంట నాకు వేరేటోళ్ళు చెప్పింలు నేను షాక్. చేయ.
వావ్.
నేను మిస్ అయినా.
వస్తే.
మీకు తెలుసా అ విషయం. ఏమో పొద్దుగానే లేట్ వచ్చిలుండే సాయంత్రం వస్తున్నారో రారో కూడా తెలియదు నాకు.
ఓ వావ్.
ఏం చేద్దామంటారు ఏదన్నా ఐడియా ఇస్తే మేము కూడా మీలా మింగిలి అవుతాం బ్రో.
బ్రో. నేను ఫాలో కావాలి ఫాలో అయి ఫాలో అయి.
ఆహ్.
మాట్లాడాలి బ్రో అట్లా చూసుకుంటు ఉండోద్దు.
మాట్లాడాలి దాన్ దా ఆహ్ అది నాకు తెలుసు ఇంకేం చేయమంటావు.
అవునా మీరు మాట్లాడకుంటుంటే ఫీల్ అయితది.
అర్థం కాలే.
మాట్లాడి తన మనుసులో ఏముందో తెలుసుకోవాలి ఫస్ట్. హలో.
మాట్లాడతా కానీ మాట్లాడి ఏమున్నాది గానీ ఇది ఇంకేమన్న చెప్పండి ఐడియా ప్లీస్.
ఐడియాస్ ఏం లేదు అంతా క్యాజువలే నార్మల్గా అట్లా. పొగడాలి గంటారు నా బ్రో.
ఇంకేం.
తను మాట్లాడుతుంద బ్రో మాట్లాడుతున్నాద బ్రో మీరిద్దరు. మాట్లాడుతుంద మీతోటి.
నా తోటా.
ఆహ్.
లేదు బ్రో. నాకు కొంచెం భయం
వన్ సైడా బ్రో
హుమ్
వన్ సైడ్ ఎన్ని మంత్స్ అయితుంది
నీ అవ్వ ఒక్క నిమిషం బ్రో ఏంటి అరే నీది స్పీకర్ పోయ్యిందా ఇనపడతలేదు మాట్లాడు హలో
హలో
హలో హలో
ఆ హలో
ఏం తెచ్చినవ్
హలో
రెండు డబ్బాల హలో
హలో
ఆ
ఆ ఏం పేరు బ్రో మీ పేరు ఏం పేరు ఆ ఇనబడు ఇనబడుతుంది మీ పెరెంపేరు అంటున్న
అర్థం కాలే
మీ పేరు ఏం పేరు అంటున్నా
నా పేరా బ్రో నాని మీ పేరు
నా పేరు చింటు బ్రో
హలో
చింటూ చింటూ
హలో
హలో హలో హలో హలో ఆ నిన్న అల్లా కల్లో గున్న దంతా హలో ఆ
హలో
అ హలో బ్రో
వాయిస్ వినబడత లేదా బ్రో
ఆ ఇప్పుడు ఇనబడుతంది అప్పుడు ఇనబడలేదు బ్రో
ఆ చింటూ బ్రో నా పేరు
చింటా బాగుంది బ్రో మీ పిల్ల పేరు
మా పిల్ల పేరు
అర్థం కాల ఆ
లక్ష్మీ లక్ష్మీ బ్రో
కొంచెం దగ్గర పెట్టుకొని మాట్లాడు బ్రో అసలుకే ఏం ఇనబడుతలేదు
దగ్గరనే ఉంది బ్రో
దగ్గరనే ఉందా దగ్గరు ఉన్నాగూడా ఇనబడదలేదుగా
అవునా
ఉ
ఉమ్
ఇంకా బ్రో ఏంటి విశేషాలు చెప్పండి
మీ పిల్ల పేరు ఏంటి బ్రో
ఆ
మీ పిల్ల పేరు ఏంటి బ్రో అంటున్నా
మా పిల్ల పేరు తెలుస్త బాగుండు బ్రో నాకు తెలిపగా
ఉ అడగపోయిరు బ్రో మరి
అర్థం గాలే
అడగక పోయిరు అంటున్నా
ఆ
అడిగుతే అయిపో గదా అంటున్న
అడుగుతా చెప్తలేదు బ్రో
మాట్లాడి రా
మాట్లాడనామ్
వావ్
మాట్లాడితే మాట్లాడతలేదు బ్రో
మీకు చాలా ధైర్యం బ్రో తెలియదు బ్రో నాకు
చెప్పలే వాళ్ళు
ఎవ్వరు చెప్పలే బ్రో నాకు ఈ మధ్య మీరు అంత ధైర్యం గూడా చేసిన్రా బ్రో
మొన్న నే రీసెంట్ గా చేసినా మీకు చెప్పలే మర్చిపోయ సారీ బ్రో
ఉహు నడిపియండి బ్రో మీరు
ఎం నడిపిచ్చాలే
ఏముంది లే ఇంకా
ఉ
నడిపిస్తారు బ్రో మీరు నడిపియండి
మేము నడిపీయము బ్రో మాతోటి ఎక్కడ అయితది
ఉరికిస్తారా బ్రో మరి
పొడుసుడే అనుకుంటాను నేనైతే ఇయ్యాల పొద్దున మా ఫ్రెండ్ ఒకరిల్ పంపిండు బ్రో అంతా నువ్వు అట్లాగాక అనుకుంటా మామ నేను పిచ్చోని అయినా
వావ్
ఏమని పిలువామన్నది చేప్పనా
ఆ
ఇదేంటిది ఆ ఏమ్ లేదు అంటే అది దాని పేరేంటిదంటే ఆ అమ్మాయి వెనక పడకను డబ్బులు వెనక పడు అని రిల్ పంపిండు తెలుసా బ్రో
ఆహా అవునా బ్రో
నేను చూడంగనే ఫిదా అయిపోయా అ వర్డ్స్
కాని మా దోస్త గాడు పోయిండి ఒక రీలో పంపిండు చూడు
స్తాడు
మీరు ఒక రీల్ పంపిండు ఆరుగురు ప్రతి వ్రతలు మూవీ తెలుసా బ్రో మీకు
ఆ ఆ
అది రీ రిలీజ్ పోదాం అంటుండు అయితే
ఆ
రీ రిలీజ్ పోదామ అంటారు వస్తారా బ్రో మీరు
రీలు రీ రిలీజ్ కా
ఆ
ఆహా అ
వత్తారా బ్రో
పోదాం బ్రో
ఉ
అత్తర
వత్త వత్తాం బ్రో
ఆ
వెళ్తా వెళ్దాం అంటుండు మా దోస్త్ గాడు అయితే
ఆహ
ఆ
నన్ను కూడా పట్టుకోవండి మీ దగ్గరకు వస్త తర్వాత
తీసుకువెళ్దాం బ్రో
తీసుకెళ్తారు కదా
తప్పకుండా
ఉ మీ పిల్లలు ఎట్లు ఉన్నారు బ్రో
పిల్లలు బానే ఉన్నారు స్కూల్ పోయిరు
అ
స్కూల్ కి పోయిర్రు బ్రో
స్కూల్ పోయిల్లా ఏ క్లాస్ క్లాస్
ఒకలు థర్డ్ ఒకలే ఏమో ఫిఫ్త్ బ్రో
సెకండ్ థర్డ్
ఒకలు ఫిఫ్త్
ఒకలు థర్డ్ ఇంకొకలు
ఫిఫ్త్ ఫిఫ్త్
ఫిఫ్త్ ఆ ఉ జల్ది జల్ది చేసినట్టున్నారు కదా బ్రో గ్యాప్ లేకుండా
ఈ ఉండాలి గా బ్రో ఇగ మల్లా
ఎందుకు బ్రో నీకు అంత తొందర
తొందర ఏమి లేదు బ్రో సృష్టిధర్మం గంతే బ్రో ఇగ
అర్దం గాలే
విధి బ్రో విధి
బిజీ ఆ దేనికి బ్రో బిజి
విధి విధి అంటున్నా
విధా
ఆ
మీరు అలా చేసుకున్నారు విధి ఏమున్నది దాన్ల
దేవుడియ్యదంయితే గాదుగా దేవుడియ్యదంయితే కాదు గదాంటున్నా
అర్థం కాలే
దేవుడియ్యందైతే గాదు కదా బ్రో అంటున్నా
హు హామ్ మీరు చెప్పేది కూడ కరెక్ట్ గనీ మీరు మాటలు కొంచెం ఎట్ల ఉన్నాయి బ్రో
ఎట్ల బ్రో
కొంచెం కొత్త కొత్తగా
అవునా
ఉం
ఉహు
ఎందుకు బ్రో అట్లా
అంతే ఎవరో డిప్రెషన్
డిప్రెషన్ ఎందుకు బ్రో
ఇగ పిల్లలు పెద్దోళ్ళయితలేర బ్రో ఇగ
ఆహా ఒక్క నిమిషం లైన్లో ఉండు
అ సరే బ్రో
చెప్పు రా
ఆ ఆ సరే మాట్లాడడానికి రారదు మాట్లాడి చెప్పుకో అన్నీ రీజన్ జెప్పుకోని ఆ సరేపో ఏమైంది ప్రోఫైల్ ఏమైంది అదే ఇంటద్ మము ఒకసారి కనుక్కొని పంప మను ఫ్లీస్ నాకోసం నిఖిల్ నిఖిల్ నిఖిల్ ఆ అరే బావ ఒక్క రోజు నుంచ్ స్టార్ట్ జేత్తడు ఇగ హలో
హాలో
ఆ చెప్పు బ్రో
ఉం చెప్పండి బ్రో
ఇంకా
చెప్పాలి బ్రో
అల్ నువ్వే జెప్పాలే బ్రో ఏం సంగతులింగ
ఉమ్
ఇంక మీ పిల్లలు మంచిగున్నారన్నవు గదా తిన్నారు బ్రో మీరు మరి
ఆ ఇప్పుడే బ్రో లంచ్ టైమయింది తిన్నం
పిల్లలు లంచ్ తీసుకు పొయిల్లా
ఆ తీసుకెళ్తరు బ్రో
మీ వైఫ్ ఎన్నింటికి లేసి వండుతది
పొద్దున్నే బ్రో
మీరు ఏ పని చేస్తారు బ్రో
రైల్వే లో చేస్తా బ్రో
అర్థం కాలే
రైల్వే రైల్వే.
రైల్వే ల నా.
హ్మ్ హు
ఎంత అస్తది బ్రో జీతం మీకు.
సిక్స్టీ ఫైవ్ బ్రో. సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వస్తే సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వస్తావ. సిక్స్టీ ఫైవ సెవెంటీథౌజండ్ వస్తాయి అంటున్నా.
ఫిఫ్టీ టు సవెంటీ తౌసండ్ ఆ.
ఆ.
బానే ఉంది కదా బ్రో ప్యాకేజ్ మీది.
ఈ ఎం ఎలకే పోతున్నాయి బ్ర అస్సలు.
అర్ధం కాలే.
ఈఎమ్ఐలు కే పోతున్నాయి అంటున్న.
ఆహా మొత్తం ఖర్చు పెడతారన్న అన్నమాట.
ఆ ఖర్చు ఏం లేదు బ్రో.
అ అంటే నే ఉన్నది ఇప్పుడు మీరు.
హోమ్ హోమ్ తీసు హోమ్ తీసుకున్నా బ్రో లోన్ది.
హ.
హోమ్ లోన్ బ్రో.
హోమ్ లోన్ ఆ ఓకే ఓకే. ఎన్ని ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి.
ఉమ్ టూ ఫ్లోర్స్ బ్రో.
అర్ధం కాలే.
టూ ఫ్లోర్స్ టూ ఫ్లోర్స్.
టూ క్రోర్స్ ఆ.
హ్మ్.
ఆహా బానే గట్టలా అయితే. నాకు ఇంకా. అంటే బయట జేబులోకి వెళ్ళి పెట్టుకున్నార లే మొత్తం టూ కోర్స్ కతం చేసిల.
టూ కోర్స్ కాదు బ్రో టూ ఫ్లోర్స్.
ఓహో హొ ఖర్చంత వచ్చింది బ్రో.
ఖర్చు వచ్చింది బ్రో.
అర్ధం కాలే.
హ. బానే వచ్చింది బ్రో.
బ్రో.
బాగానే వచ్చింది బ్రో.
ఎంత వచ్చింది.